హలో గుడ్ మార్నిింగ్ అండి నను అర్వ అర అవుద ఎంత ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఏం లేదండి ఏం లేదు ఇప్పుడే బయటకిచ్చ
కమనా ప్లా
ఇంకా ఫోర్ కు వెళ్ళి సెవెన్ సెవెన్ వర కోస్తా
అది ఏం ఆడతారండి చెప్పండి మీరు ఏం ఆడతారు క్రికెట్ ఏమ్ ఆడతారు అదే ఎన్ని ఓవర్స్ ఆడతారు ఎలా ఆడతారు ఎవడితోను ఆడతారు అలా చెపండి ఓ టైం పాస్ గా
సిక్స్ ఓవర్స్ ఆడతాంమండి ఒక మ్యాచ్ సిక్ సిక్స్ సెవెన్ ఒకసారి టెన్ అవర్స్ కూడా పెట్టుకుంటాం
ఉం
ఉం
చెప్పండి
టెన్ ఒవర్స్ మ్యాచ్ లో ఓ అంటే టీమ్ కి పన్నెండు మంది ఇంకా ఎక్కువనే ఉంటారు ఒకవేళ చానా చాన మంది మేము అదే లెవన్ మెంబేర్స్ ఆడితే మనం ఇంకో మిగతా వాళ్ళనే ఏం చేద్దా మండి సరిపోరు ఇగ ఎత్తణ పెట్ట ఆవస్య వాళ
క్రికెటరా బ్యాటరా మీ మీరు బ్యాటరా బ్యాటరా లేకపోతే బాలరా
బాలర్ బ్యాటింగ్ కూడా చేస్తా అప్పుడప్పుడు అది బాలర్ వచ్చే బట్టి బాలంగ్ వచ్చే బట్టి నాకు బ్యాటింగే ఇష్టం గానీ నేను బాలింగ్ మంచిగా వేస్తా
ఉం
అది ఛాన్స్ ఉంటే నేను కొట్టచ్చు బ్యాటింగ్ ఎవరితో నసామంటే మా దోస్తు దోస్తులుంటారు పెద్దోళ్ళు ఉంటరు చిన్న వోళ్ళు కూడా ఉంటరు
మరి మీకు
ఇస్తారండి నాకు బ్యాటింగే ఇస్తారు ఫస్ట్ ఫస్ట్ ఓపెన్ నేనే ఎక్కుతా క్యాప్టన్ నేనే బంగ్ ఫైవ్ర్స్ అపో అప్పుడు ఫిఫ్టీన్ ట్వంటీ కొడత ఎన్ని బాల్స్లలో అంటే తక్కువన విచ్చర్ తక్కున ఓవరకో సిక్స్ అన్న ఫోర్ అన్న ఉంటది అదే వి ఇగా వాడు బౌలింగ్ మంచి చేయకపోతే మూడు సిక్సులు
ఇప్పుడుకనిక్ సిక్స్ పెట్టటిడి
ఇప్పడు నాక ఎన్ని పిచ్చలు అని కొట్టి నన్ను గుర్తుంటారా అండి ప్రతి ఒక్క మ్యాచ్ లో కొడతూనే ఉంటాను లేదండి అట్లా ఒ మ్యాచ్ క అయితే టూ త్రీ ఫోర్ అట్లా మీరు గ్రౌండ్ మొత్తం త్రీస్స్ ఆడచ్చు
పెద్ద గ్రౌండే అన్నమాట
పెద్ద గ్రౌండ్ గా అది కాలేజ్ గౌండ్ అండి మొత్తం ఇప్పుడు ళ మ్యాచ్ అయితే స్కూల్ స్టార్ట్ అయింది కదా అండి ఎవవాళ రాదు టెన్ మెంబర్స్ టెన్ మెంబెర్స్ సెవెన్ మెంబెర్స్ అట్లు ఉంటాడు ఒక గ్రూప్ లో
మరి మీరు రేపు హాస్టల్ వెళ్తున్న కానీ క్రికెట్ మిస్ అవుతారు కదడి
అవునండి ఆడ ఆడచ్చు ఆడ ఆడొచ్చుగా ఆశల్ వెల్ళ నంకా ఆడచ్చు
హ్మ్ టైమింగ్స్ ఎప్పుడు వుంటాయండి మీకు
టైమింగ్స్ ఎప్పుడు ఎ ఎప్పుడుంటార అంటే అయ్యో ఫైవ్ థర్టీ కాలేజ్ అయిపోయింది అనుకో సెవెన్ వేడుతాడా పుష్ స్టడీ అవేర్సు అప్పుడు ఆడొచ్చు ఒక గంట వసేపు
స్టడీ అవర్స్ మీకు
నైట్ స్టడీ అవర్స్ టెన్ వర్క్ అండి
టెన్ వరతా అండి
హ్మ్
హ్మ్ టెన్ వరకు చదువుతూనే ఉంటార సెవెన్ అ
టెన్ కరకు చేసువుతానే ఉండ అ శాక పో నేను ఇంట్లోకోచ్చిన అందుకే డిస్టెన్స్ బయటికి వెళ్ళి మాట్లాడాల
హ్మ్
ఆ ఇల్నాయిప్పుడు
ఇంకే మీ వరంగల్ మీరు ఎక్కడ ఉంటారం అండి వరంగల్ అండి
మేము షాంపేట్లు ఉంటాం వరంగల్ప హను
ఆ మీ వరంగల్లో ఏమేం స్పెషల్ ఉంటాయా అండి
స్టేషన్ కాజిపేయి ఉంటంది వారంగ స్టేషన్ లో ఉంటారు
స్పేషన్ కాదండి స్పెషల్ ఏమన్నా ఫుడ్ ఐటమ్స్ కాగానీ
స్పెషలా బిర్యాని బిర్యానీ మంచి ఉంటది ఇంకా మడిలు కూడా మంచి
చెప్పండి మీ మీ వరంగల్లో ఎక్కడ బిర్యానీ ఏ బిర్యానీ మంచిగ ఉండాలండి
ఖుర్షీద్ మంచిగుంటదండి ఖుర్షీద్ ఇటాపో ఇటాపో కుర్షీలో ఇంతరకు ఫోర్ ఫైవ్ టైమ్స్
హ్మ్
హ్మ్ అటు ఇటు వరంగ పాటి ఫస్ మల్లి జస్ట్ టూ త్రీ టైమ్స్ మొన్న త్వో త్రి టైమ్స్ కంటే ఆ ఇక్కడ వదంగళ అయితే టూ త్రీ టైమ్స్ తిన్నాం బయట కూడా తిన్నాం
హైదరాబాద్ లో తిన్నారా అండి ఎప్పుడన్నా
హైదరాబాద్ లో రెండు మూడు సార్లు తిన్నా అండి కాదు కాదు ఐదో ఆరో సార్లనో తిన్న
ఐదు ఆరు సార్లు తిన్నారా అండి మండి మీరు మీకు మండి ఇష్టమా బిర్యానీ ఇష్టమా
రెండు ఇష్టమండి ఎక్కువ అయితే బిర్యానీ
ఆ
ఎక్కువ అయితే బిర్యానీ ఇష్టం
బిర్యానీలో మీకు చికెన్ ఇష్టమా మటన్ ఇష్టమా
బిర్యానీలో చికెనే ఇష్టం మటన్ ఓ రెండు టూ మటన్ కూడా మంచిగనే ఉంటది గాని బిర్యానీ
ఎక్కువ మీరు చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తారన్నమాట
అ
మీరు ఒక్క ఒంటరిగా తింటే ఇష్టమా బిర్యానీ లేకపోతే ఫ్యామిలీతోని ఫ్రెండ్స్ తోని తింటే ఇష్టమా హలో నాకు నాకు నీ వాయిస్ వినబడతలేదండి
వినబడతలేదా ఇప్పుడు వినబడుతుందా
మీరు ఒంటరిగా తింటే ఇష్టమా బిర్యానీ మీ ఫ్యామిలీతోని ఫ్రెండ్స్తోని తింటే ఇష్టమా
ఫ్యామిలీతోటి ఇష్టమండి ఎక్కువ
ఉ హ్మ్ ఫ్యామిలీతోని ఇష్టమాండీ ప్రతి బయట బయట ప్రిఫేర్ చేస్తరా మీరు తినడం లేకపోతే ఇంట్లోన
బయట
బయట తింటే ఇష్టమా మీకు
అట్లా అప్పుడప్పుడు మనిషగా ఉంటది అట్లా అప్పుడప్పుడు మంచిగా ఉండదు ఎందుకట్లా ఎందుకట్లా అంటే నాకు ఒక్కొక్కసారి బయ బయట తినడం ఇష్టం
ఉహు
అ
ఇంకా మీరు బిర్యానీ ఇంకా బిర్యానీ తప్ప ఇంకేం ఇష్టం అండి మీకు
బిర్యానీ తప్ప ఇంకా ఏమైనా ఇష్టం అండి ఏదైనా తింటా
ఏదైనా తింటరా అండి నాన్ వెజ్ అయితే మీకు లస్సీ స్పాట్స్ ఫేమస్ కదా అండి వరంగల్లో ఏమి ఇష్టం లస్సీ మీకు
ఆ బటర్ స్కాచ్
ఉమ్ లస్
బటర్స్కాచ్ కాదు నెట్ సెల్ల నెట్ సెల్ల ఉమ్నెట్సెల్ల ఇంకా చెప్తా ఆగండి ఇంకా మ్యాంగో షేక్
ఆ
ఇంకా పేర్లు గుర్తుకొస్తలేవు ఒక్క నిమిషం చెప్తా మీరు చెప్పండి అండి మీకేమేమీ ఇష్టం
నాకైతే మా హైదరాబాద్ వరంగల్లో బెల్జియం చాక్లెట్ ఇష్టం అండి
అర్థం కాలే
బెల్జియం చాక్లెట్ అనే లస్సీ ఉంటుందింని లస్సీ షాప్ లో
నాకు ఏమేమి ఇష్టం అంటే నట్టెల ఇష్ ష్టం స్ట్రాబెరీ ఇష్టం
హ్మ్
మ్మ్ ఫ్రూట్ షోవర్ ఫుడ్ సిగ్నేచర్ మాంగో బననా స్ట్రాబెరి
హ్మ్
ఇంకా మస్క్ మిలన్ తోటి ఉంటాది చూడండి ఫ్రూట్స్ హార్ కాఫీ కూడా ఇష్టం
ఏం కాఫీ అండి
హార్డ్ రాక్
అడు కాఫీయా అండి
అలా ఉన్నారా అండి నిను అవునా అన్నన్నాని నేను చెప్తున్న
పోయి చెప్పు కాఫీ కాఫీ తాగుతారా చాయ్ తాగుతారా మీరు ఎక్కువ
మ్మ్ కాఫీ ఏ తాగుతా అండి చి ఛాయ్ కూడా తాగుతా
ఎక్కువ ఏది ఇష్టంమండి మీకు
ఎక్కువ ఇష్టం అంటే రెండు ఇష్టం అండి
చాయ్లు కాఫీలు ఏమైనా ముంచుకొని తింటా లేకపోతే ఒటిగా తాగుతవ
అదే ఊటీగానే తాగుతా
మ్మ్ హ్మ్
హ్మ్
ఇంకా మరి చెప్పాలి మీరే
ఇంకా ఇక ఏమన్నా మీ చెప్పలే
మీరు హైదరాబాద్ లో భారతకాళ టెంపుల్ లేకపోతే వేయడి వస్త అమ్మాల కూడా ఎప్పుడై వెళ్ళలా అండి
వెళ్ళినా అండి వరంగల్లో వెళ్ళిన
ఎలా ఉంటందిండి ఆ ప్రదేశ
వెయ్యి స్తంభాలు గుడికార వెయ్యి స్తంభాలు ఉంటాయి గుడి కూడా ఉంటది శివున్ ది
హ్మ్
అటు ఓ పోగలేదండి చాందోలు అయితాంది ఎక్కువ శాతం పోక
ఒళదా కొత్తగా మీకు ఏమో భద్రకాల బాండన పెట్టి కదా అండానా
అవునండి పోయినామండి ఒక్కసారే పోయినా ఇంతవరకు అళ్ళ ఏమున్నాడండి ఏం లేదు
మ్మ్ హ్మ్ కానీ చాలా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి కదండి అడ ఫుడ్ కోర్ట్
అవును అల్ల లోపల క్యాంటీన్లు ఉంటాయి
మ్మ్ హ్మ్ తిన్నారా అండి మరి అక్కడ ఏమన్నా
తిన్ననాండి
ఏం తినారు
అప్పుడు ఫస్ట్ లా స్టార్టింగ్ లో ఏం అప్పుడు లో లేకపోయా ఇప్పుడు ఉన్నట్టున్నాయి అండి
సరే అండి మీ తను మాట్లాడే బాగా అనిపించింది ధన్యవాదాలు
ధన్యవాదాలుండి థ్యాంక్ యూ